బాగున్నార
బాగున్నామండి బాగున్నార మీరు
ఆ బాగున్నామండి ఇప్పుడు వాయిస్ క్లియర్ ఉందా అండి
క్లియర్ ఉందండి
ఓకె అండి ఏం చేస్తున్నార్ తిన్నారా
తిన్నా అండి మీర్ తిన్నరా అండి
ఆ తిన్నామండి
చెప్పండి ఈరోోజూ
టాపిక్ ఏంటండి ఈరోజు
మీరే చెప్పండి ఏదైన
ఇంత మంది నేనే కదండి చెప్పాడు
ప్రీ బస్సెస్ గురించి మాట్లాడుకుందామ అండి
ఆ ఓకె ఓకె చెప్పండి సీ బసెస్ నుంచి ఏం చెప్తార
ఇప్పుడ్ ఫ్రీ బసెస్ ఎట్ల పోయిం ఎట్లా అని పిస్
ఆ బానె అంటే మా కొద్దిగా మా జనాలు ఎక్కువ ఉంటున్నడి బస్సులు అటు ఇటు తిరగాలంటే భయం వేస్తుంది కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు కింద పడుతున్నారు అసలు పెట్టి వేస్ట్ అండి బడు హాఫ్ ఆఫ్ ద చఛార్జ్ పెట్టినా రాక పోగాని ఈ ప్ర్రీ బస్సులు పెడితే ఆడవాళ్ళని జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఒకటి తక్కువంది
అవునండి
కద మీకు ఇప్పుడూ స్కూల్ కాలేజ్ పిల్లలకు ఎలా ఉందో ఫ్రి బస్
ఇప్పుడూ అసలు అనవసరంగా పెట్టి రండి కీ బస్సు
అదే అదె అదె
ఎక్కడ చూసినా ఏ బస్ాలో అయినా ఫుల్ ఫుల్లు ఉంటున్నారు అందరుూ
అంతే కరెక్ట్ చెప్పార్ మీరు అసలు ఎక్కడన్నా ఇప్పుడు అంటే మనకు తెలంగాణ బోర్డర్ వరకు ఫ్రీ కదండి ఆ ఇట్ల ఇగ చాల మంది యాత్రలని అవని ఇవని వెల్తున్నారు
అవునండి ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి ఇక అమ్మాయిలకి అందరికి తక్కువ ఫ్రీ ఉంది అని యోగోళ్ళకి అందరికి ఎక్కువే
ఆ కరెక్ట్ మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారంండి ఫ్రీ బస్సు
నేను ఎక్కడికి వెళ్ళలే అండి ఇక్కడ ఇక్కడ అనేది నమ్ యాదిరి గుడా స్వర్ణగిరి తెమ్లవాడ
ఓకే
అంతే అండి హైదరాబాద్ మీరెక్కడెక్కడ తిగినారంండి
మేము కూడా అంతే అండి అంటే మోస్ట్లీ హైదరాబాద్లో అయితే చాలా అంటే ఐ మీన్ హైదరాబాద్లో చూసే ప్లేసెస్ ఉంటాయి కాబట్టి హాయిగా తిరగవచ్చు ఆ ే ఎక్సిబిషన్ అని అవని ఇవీ చాలా అట్లా
అవునుఅండి
హ ఇకా ఆ చెప్పండి హలో హలో హలో హలో ఆ ఏమైందన్నా అసలు వాయిస్ ఏనా పడతలేదు ఏమైందన్న